టీ తాగినావా మరి
చేసిన ఇప్పుడే చేసుకున్నా తగుతా
హ్మ్
హ ఉబ్బరిస్తుంది అయినా సరే చాయ్ తాగుతా
ఈడ కొంచెం వర్షం పడేటట్టుంది గానీ మళ్ళా ఉడకపోతే ఉడకపోతూనే ఉంది
అవునా ఇక్కడ మొన్న పడింది అప్పటి నుంచి చుక్కలు ఉబ్బరిస్తుంది నాకైతే ఆ రోజే ఉబ్బరిచ్చింది వర్షం పడినా కూడా
ఓ అ గట్లనే ఉబ్బరిస్తది
ఆ మధ్యాహ్నమే నేను వచ్చేటప్పుడే ఇంత ఎండుండే అబ్బా
ఓ వెళ్ళిన సార్ నేను మధ్యాహ్నం వెళ్ళిన కదా నేను ఎండ లేదు కదా అని ఎళ్ళినా
ఊ
కన పడ్డదు మళ్ళా ఇంటికి వచ్చి మళ్ళా స్నానం చేసినా
అందరం చాలా మంది మార్నింగే వస్తున్నారు
అంటే బస్సులున్నోళ్లు వస్సుర్రు మిగతా వాళ్ళు వస్తుండ్రా
ఊ వొస్తున్నారు కొంతమంది
ఊహూ
కొంతమంది ఇట్లా పర్మిషన్ తీసుకొని ముందే చెప్పించుకొని వెళ్ళిపోతున్నారు.
మమ్మలిని అయితే ఫైవ్ వర ఉంచిరు ఫోర్ ఫాటి వరకు ఉంచిరు,
ఊ
ఫస్ట్ బ్యాచ్ ఉండొద్ది మొత్తం ఏమంటారు ఇంత సేప్ తీసుకున్నారు తెలుసా ఆమె ఉంటాది చుడు మీ ఫ్రెండ్ సి సెక్షన్ లా మిబస్ మ కైతే ఫోర్టీ ఫైవ్ మినిట్స్
ఆహా
రమణి ఫోర్టీ ఫైవ్ మినిట్స్ ఆమెని ఫోర్టీ ఫైవ్ మినిట్స్ ఆ గ్యాప్ లో మేము ఇద్దరం పోయొచ్చినాం ఆ ఉ
అ ఫిఫ్టీ సిక్స్ కూడా ఆరోజు చాలా లేట్ చేసిరు మాది అయిపోయింది అప్పుడు అయిపోయింది, తా తంది అప్పనుంచి ముందే మళ్ళా ఫస్ట్ పైన ఉండే అనమాట
ఆ
చాలా లేట్ చేసారుమా అప్పటికె ఒక రౌండ్ అయిపోయింది మేము ఇంకో దానికి చుస్తున్నాం అప్పుడు వచ్చింది బయటికి ఏదో వీడియో షూట్
ఫిఫ్టీ సెవెన్ కి ఎట్లా అయిందంట మరి
ఏమో బానే అయిందని చెప్పింది అంత డీటెయిల్గా ఏం చెప్ప తెలువదు లే నేను అడగలేదు ఒకటి వాతంది అయినా అది చెప్పదు కాదే చెప్పిన అదే చెప్పుతంటావు నాకు ఏది అడిగరని నేను వదిలేసినను
అంటే తను వేరే హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళింది సార్ బాగా మాట్లాడుతున్నాంట నవ్వుకుంటా క్వ్చన్స్ అంట అంటే చెప్పేసి మొత్తము ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చెప్పేసినాక కొన్ని క్వశ్చన్స్ ఆడి గి పంపించేస్తున్నాడు అంటే కొంచెం మంచిగా చెప్ అడిగి ఈయననే సైక్లాగా ఉన్నాడు ఇంకొక ఆయనే
అవునా నాను అడిన సార్ కూడా మంచిగా అడిగిండు
మళ్ళ ఏమంటారు నువ్వు తిట్టుకుంటావు కదా లోప లోపట మనుసుల ఈయన ఎట్లన్నాడు ఈ మనిషి ఎట్లు ఉన్నాడు అంటే ఆయనే నవ్వుకుంటున్నాడు అయనే చెప్పుకుంటున్నాడే,
అవునా నన్ను అడిగినోడు అయితే మంచిగా మంచిగా ఏమంటారు రసీవ్ చేస్కుండు రామ్మ జనగం ముద్దు బిడ్డ అన్నాడు
ఊ
ఆ తర్వాత ఏం అడగాలే ఫస్ట్ నీ అసలు నువ్వు ఏం నేర్చుకున్నావ్ ఈ ఫైవ్ ఇయర్ త్రీ ఇయర్స్ లో అన్నాడు
హు
నీకు అదయినా ఏదైనా నీకు నువ్వు ఏది నేర్చుకున్నా నాకు చెప్పు అన్నాడు సరే అని ఎట్లా అట్లా అని చెప్పిన, చేపిన తరువాత ఈ జాబ్ ఆ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడు అన్నాడు, నీకేం తెలుస్తే అది చెప్పు జావా గురించి మాట్లాడు ఫస్ట్ అనన్నాడు. నేన్ చెప్పినా మళ్ళా తర్వాతిగ జావ గురించి చెప్తుంటే అప్పుడు రెండు క్వశన్స్ అన్నకేళ్ళి తీసుకొని కోడ్ రాయమన్నాడు.
అట్ట
హెచ్చారే కొంచెం సైకో నా దాంట్లో
మ్మ్
ఎట్లంటే పోయినంక ఎట్ నా ముందిద్దరు ఉండేనే నందు వాళ్ళక్కదే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్
మ్
ఇంకొక ఆముండే వాళ్ళ ఇద్దరు భయపడుతురు ఆ హెచ్ఆర్ దగ్గర పోవడానికి అంటే హెచ్ఆర్ కొంచం ఆ సైకో అని చెప్పిరంట హేయ్ ఏ సైకో అయితేంది ఏదోకటి చెప్పేసి రావచ్చు కదా మాకే కదా అని మేము అనుకొని నేను వెళ్ళిపోయినా ఇగ వాళ్ళు ఎల్లా అంటే ఎళ్ళేటప్పుడు నవ్వుకుంటా వెళ్లి చూసారాంటే థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ నన్నిప్పటివరకు ఎవ్వరడగలే వచ్చినోళ్లేవ్వరు నువ్ ఒక్క దానివే అడిినావ్ అన్నాడు. ఆ సరే అనుకున్నా తర్వాత కొన్ని క్వషన్స్ అడినవ్ ఇండోషన్స్ వీక్నెస్ ఒకవేళ జాబ్ వస్తే నువ్ వేరే కంట్రీ వేరే స్టేట్కైనా వేరే కంట్రీ కైనా పోతావా అగ్రిమెంట్ ఓకేనా నీకీవన్నీ అడిగిండు అడిగిన తర్వా తా ఫీడ్బ్యాక్ అప్పుడు నువ్వు నీ నవ్వు మిస్సయ్యింది నేనేమన్నా నిన్ను అన్ ఏమన్నా. అన్ న్నాను. ఎందుకు నవ్వలేదు అంటుండు. ఆ ఉన్నాడు.
అయితే అడనే అనుకుంటానే అడిగింది నాక్కూడా
ఏమన్నా టీకే టీకే అయనకి తెలుగు వచ్చు. ఇంక ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు కదా హిందీలో మాట్లాడుతున్నాడు లైక్ దద లైక్ తెల్వద్
ఆహా! అంటే ఆ నాక్ అతను కూడా మాట్లాడింది హిందీ తెలుగు కూడా మాట్లాడుతున్నాడు మళ్ళీ నువ్వు నేన్ రాంగనే నేన్ డ్రాప్ చేస్న ఆ నేను గుడ్ మార్నింగ్ చెప్పే వరుకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు.
నేన్ నేను అట్లంటడని పోగానే గూడాఫ్టర్ నూన్ అని చెప్పి సర్ హౌ అర్ యు సర్ అని కూడా అడిగిన
వర్క్ చేసుకుంటున్నాడే వర్క్ చేసు కుంటుంటే ఇప్పుడు నేను పోయి గుడ్గా ఏమన్న చెప్పిన అనుకో హెచ్ఆర్ రా ఉండేని తిడతడేమో అని ముందు ముందే ముందు ఈ సైకోలే ఎట్లా తీసుకొచ్చిరేమో ఈ కాలేజోళ్ళు అన్
ఆయన నంట ఆయనను ఎవరంట గూగుల్ నుంచొచ్చిరంట
ఆహా!
ఆహా!
గూగుల్
గూగుల్ వాళ్ళకి స్నాక్స్
ఓ యమ్మ అవునే ఫస్ట్ ఒక చా ఆంటీ చాయ్ తీసుకొచ్చింది. అంటే సార్ కోసం కదా అయితే నన్నడిగి ండు యు విల్ డ్రింక్ టీ అని అంటే నువ్వు సార్ అంటే ఆమె తాగదంట నాకు వద్దు అనన్ ఇసీరేషిండే చాయ్
అమ్మునియమ్మో
ఆ నేదేంది నన్నడుగుతుండు నీకిగాతి నేన్ మన్సులో అనుకున్నా, మీకుగా తెచ్చిన చాయ్ మల్ నన్నడుగుతాడేంది నే అనుకున్నా.
నేను పోయినా హెచ్చారంట. ఆ పిస్తాలు, బిస్కెట్స్, ఫ్రూట్స్ కట్ జెసి. చి అసలు వాళ్ళకి వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చిర్రు మన పైసల్తో.
అదే కదా అవన్నీ తీసుకొని ఇస్తే మరేమో క్వశ్చన్స్ అడుగు. తున్నాడు ఆడు. ఇది నువ్వు ని అదేంటి స్మైల్, అక్కడ స్టెప్స్ దగ్గరనే వదిలేసి వచ్చినానినే. చూడగానే ఆ న్యూ ఎంట్రీ ఇచ్చేటప్పుడే నీ ఫేస్ ఇట్లా ఉంది. హ్యా టు స్మైల్ మోర్ ఎక్కువ నవ్వాలి అని అన్నాడు.
ఆ
సోది
ఇంకా నా, నాకు టిఆర్ అయితుంటే కాఫీ వచ్చింది. కాఫీ వచ్చినప్పుడు ఒక మ్యామ్ వచ్చి సార్ కాఫీ, తీసుకో కాఫీ ఆర్ టీ ఏది తాగుతారంటే. నో అమ్మ నేను వర్క్ లో ఉన్నప్పుడు ఏం తాగను అన్నాడు తర్వా.
అ
నేను బయటికి పోయేటప్పుడు మల్ల కాఫీని పిలిసిండు.
అంటే ని అంటే ముందు, ముందుంటే ఎవాడ తాగ తాగడేమో?
కావచ్చు
మ్మ
ఇస్లాక్టివ్ అనుకుణ్యం
ఏమో మరి అంటే నేను తాగుతుండే చూస్.
మ మ . మార్నింగ్ సెషన్ వాళ్ళకి వాటర్ బాటిల్స్ పెట్టిరంట. టెన్షన్ పడ వాళ్ళందరికి వా, వాటర్ బాల్స్ ఇచ్చి ఫస్ట్ కూల్ అవ్వండి అని చెప్పిరంట.
అబ్బో అట్లాంటి ట్రిక్లు, మనకేమియలేదే మనం కూడా టెన్షన్.
కాదే ఆ రోజు నేను పోయిన ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకోలే నేను. అది కింద ఏమంటారు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తో ఉన్నా కదా.
మ్మ్
ఆమె ఆమె కూడా తీసుకరాలె, నేను ఆమె తెస్తదని నేను తీసుకురావాలే, నేను తెస్తానని ఆమె తీసుకరాలే. మాకేమో వాటర్ లేవు అక్కడ ఎవ్వడు తెలిసినోళ్ళు లేరు. నేనన్న సరే వాళ్లు. పోయినాక వాటర్ ఇస్తే ఫస్ట్ వాటర్ తాగి తర్వాత ఇంటర్వ్యూ ఇస్త అని చెప్పినా.
ఆ హా హా
ఫుల్లు ధూపయితుంది తెల్సా మేం త్రీ, వన్ కి పోతే త్రీకి అయ్యింది మాకు.
అదే అందుకే వాటర్ బాటిల్ తీసుకపోయిన మళ్ళీ ఎంత లేట్ చేస్తాడో. ఏదో అని అనుకున్నాయి ఇగ.
మ్మ్
నేను ఆయనకి చెప్పేటప్పుడు అంటే చెయ్యి ఇట్లా. ఆ పిసుకుంటున్నామ్మా, పిసుకుంటున్నా లో కింద కాళ్ల దగ్గర అని. ఎట్లా చూసిండో ఏమోనే వై ఆర్ యు మసాజ్ యువర్ హ్యాండ్స్ అని అన్నాడు.
అవునా
ఇట్లా చూసి నా కింద పెట్టుకున్నను నేను చెయ్యా అంటే అయ్యో అంటే అట్లా మసాజ్ చే ఛాన్సెస్ వస్తాయా నేను కూడా చెయ్యాలా అట్లా అట్లా వస్తాయంటే నేను కూడా చేస్తాను అని అంటున్నాడానే లేజ్ అంటే హఫ్ టు కీప్ యువర్ హ్యాండ్స్ ఫ్రీలీ డౌంట్ బి నోవర్స్ అన్
ఆ హలో
హలో
ఉమ్
అట్లా అన్నారు ఇంకా ఫిఫ్టీ సెవెన్ కి ఆ ఇయర్ రింగ్స్ పెద్దగా ఉంటాయి కదా దనివి ఆ స్టట్స్ పెట్టుకోమన్నాడంట
ఓ
ఉమ్
అదే గ్రూమింగ్ అవన్నీ కూడా మ్యాటర్స్ కదా
ఉమ్ అదే కొంచెం చిన్న పెట్టుకోమన్నానంట
ఉమ్
మనం పెట్టుకుంటాం కదా అట్లాంటివి కొంచెం చిన్నవి
అంటే పెట్కోళంట మళ్ళా ఫిఫ్టీ సిక్స్ కి నువ్వు ఇంటర్వ్యూ కి వచ్చే ముందు ఏమి సెర్చ్ చేస్తావు నాకు చెప్పు అనీ అన్నాడు అంట ల్యాప్టాప్ ఇచ్చిండంట సెర్చ్ చేయ అన్నాడంట
ఆ
అయితే తాను ఏమున్నా అంటే ఏఐ గురించి సర్చ్ చేస్తాను సార్ ఇప్పుడు ఎందుకంటే ఏఐ వస్తుంది కదా
నేనైతే ఇంటర్వ్యూ ప్రిపర్న్ పెట్టి మళ్ళా స్టార్టింగ్ నుంచి కొట్టమంటా
అయితే చార్జిపీటీ ఓపెన్ చేసి ఇచ్చిండంట సరే ఇప్పుడు క్వశ్చన్స్ అడుగు నేను ప్పుడు చూస్తాను అన్నాడు అంటనే
ఓ
ఉమ్ నాన్న
ఒక్కొక్కరిని ఒక్కొక్క మెథడ్లో తీసుకున్నారు అయితే
ఉమ్ మళ్ళీ థర్టీ త్రీని ప్రాజెక్ట్స్ ఇన్డేప్త్ అడిగిందంట పైన
హ నుబ నా హెచ్చార నా టీఆర్ఏ మంచిగా తీసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అని మంచిగా మాట్లాడిండు
ఉమ్ ఆ అదే టిఆర్ బానే మాట్లాడిందే మరి నలా కాకుండా
హెచ్ఆర్ కూడా ఓకే ఓకే ఇగ ఫస్ట్ టైం కదా చూడాలి నెక్స్ట్ మళ నెక్స్ట్ ఇంకో మాకు అప్పుడు తెలుస్తది
ఉమ్
సరేనే మరి
సరేనే బాయ్